ఆ పెట్టు
బాన్నానండి మీరు బాన్నారా
ఆ బాన్నాం ఏం చేస్తున్నారు తిన్నర
తిన్నామండి మీరు తిన్నర
ఆ తిన్నమండి ఏం దిన్నరు
ఏం తిన్న ఇవాళ బీన్స్ కర్రీ చేశా అదే తిన్నా
ఒకే
మీరు ఏం దిన్నరు
మేము ఈరోజు పప్పు అన్నం దిన్నాం
ఒకే ఇప్పటి ఇంకా విశేషాలు
పిల్లలు బాన్నర స్కూల్కి వెళ్ళార
ఆ వెళ్ళారండి బావున్నారు మీ పిల్లలు
మా పిల్లలు ఈ రోజు బయటికి వెళ్ళారండి కొంచెం పన ఉంటె బయటకి ఎళ్ళారు బాగా పెట్ పెట్రోల్ ధరలు బా పెరిగాయ అంట బయట స్కూటీస్ టీస్ అవేమి మొత్తం పెట్రోల్ బంక్లన్నీ బంద్ ఉన్నయ్ స్కూటీస్ ఆన్నిటికి ఇబ్బంద అవుతుంది డీజిల్ పెట్రోల్ అన్ని రేట్లు పెరిగినై ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కద ఇజరాయిల్ అమెరికా అండ్ రష్ ఆ సారీ రష్యా కాదు ఇజ్రాయల్ అమెరికా అండ్ అం ఇరాన్ మధ్య జరుగుతుంది కదా
ఓకే ఆ
వల్ల మనకి ఎందుకంటే ఇరాన్ నుంచే ఎక్కువ పెట్రోల్ ఉత్పత్తులు ఉంటాయి కాబట్టి అక్కడ నుంచే మనకి పెట్రోల్ అన్ని బంద్ అయి ఉన్నాయి అందుకే పెట్రోల్ రావట్లేదు మన ఇతర దేశాలకు
పెట్రోల్ బంక్లలా చూసిన త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ పబ్లిక్
సఫర్ అవుతున్నారు పెట్రోల్ కోసం అందరు జనాలు ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఏం జరగబోతుందో ఏమో మళ్ళీ లాక్ డౌన్ అని అంట్ న్నారు
అవును అవును లాక్ డౌవ్న్ ఏస్తరంట
అవును ఎందుకంటే ఇంకా పెట్రోల్ లేకపోతే ఆ వాహనాలు తెచ్చిపోతాయి కదా
అవును
ఉమ్ ఇబ్బంది అవును గ్యాస్ ఎందుకంటే ఈ మొత్తం అక్కడ నుంచి వస్తుంది ఈ పెట్రోల్ గ్యాస్ డీజిల్ అన్ని అటువైపు నుంచి వస్తాయి
అవునా
ఆ ఈ యుద్ధాల వల్ల అన్ని ఆపేస్తున్నారు
ఉమ్
ఏ ఎం కా జరుగుతుందో ఎమో మరి
ఉమ్
ఉమ్ ఇంకా ఏం చేస్తున్నారు
ఏం చేస్తండి ఖాళీ మీరు
మేము ఆఫీస్ లో ఉన్నాము సిస్టమ్ దగ్గర కూర్చున్నాం
ఓకే ఏం చేస్తున్నారు సిస్టమ్ లో
ఇవి ఒకటి వేరేవి ఉంటే వాటిని అప్డేట్ చేసుకున్నాను షీట్ల ఉమ్ ఇంకా బాక్ ఉన్నాయి కొన్ని బాక్స్ చేయాలి
ఓకే
ఎందుకంటే రెగ్యులర్ గా స్టూడెంట్స్ వస్తా ఉంటారు కదా మేము బయటికి వెళ్తా ఉంటాము ఉమ్ అలా ఉంటది ఉమ్ మీకు ఏ కలర్ అంటే ఇష్టం
నాకు బ్లూ కలర్ ఇష్ట అండి
బ్లూ స్కా బ్లూ న లేపోతే థిక్ బ్లూ న
నాకు బ్రింజల్ బ్లూ
హ్మ్మ్ హ్మ్
బింజల్ బ్లూ
బ్రింజల్ బ్లూ
బ్రింజోల్ బ్రిన్జ్ జల్
ఆ బ్రింజాల్ కలరూ పర్పల్
పర్పుల్ కాదు పర్పుల్ ఇంకా వేరుంటది బ్రింజల్ డార్క్
ఓహో ఒకే ఒకే మ్మ్ ఇంకా వర్షాలు కూడా సమ్మర్ అయినా కానీ వర్షాలు ఫుల్లు పడు
అవునండి లాస్ట్ అవునను లాస్ట్ ఇయర్ కూడ ఇదే సమ్మర్ లో వర్షం స్టార్ట్ అయింది
అవును అవును మళ్ళీ ఏదేదో సుడి గుండాలంట ఏవేమో చెప్తున్నండి ఏమి
అవును
మ్ ఇంకా ఎర్పోర్ట్ కెళ్లార ప్పుడేనా
ఏర్పోట్కి ఎల్లానండి
అరే మస్తు మజా ఉంటది కదా దాని మీద ఎక్సలైటర్ మీద ఎక్కితే
అవు ఎ బాగుంటది కానీ నా నాకు ఎక్సలేటర్ అంటే భయం అండి ఎక్కనా మట్ భయం
ఏముందండి జస్ట్ ఒక కాలు స్టెప్పేసి ముందుకు ఇట్లా జస్ట్ ఊ కుత్తద అండి అది ఎక్కెసి అలా అలవాటైపో
మ్
చ్చు ఉంటదండి బాగా అదే పోతా ఉంటది
పెట్టేగాని ఇంకా మనం ఎప్పడు ఎయిర్పోర్ట్ లో ఉంటామండి ఎప్పుడో ఒకసారి విజిట్ చేస్తాం కదా
అవును రా లేదు మీరు ఇంత ముందు ఫొటోస్ అవన్నీ పెట్టారు సోషల్ మీడియాలో మామూలుగా మీ పిల్లలు అందరూ కలిసి వెళ్ళినట్టు
అవును అవును అదే అప్పుడు ఏళ్ళాము
ఊ ఇంకా అండి మీ బిజినెస్ ఎలా ఉంది అంతా ఓకేనా
నేను ఫ్రిఫర్ చేయండి ఇంట్లోనే ఉంటా వర్క్ ఆ హౌస్ వైఫ్ నేను
అవునా అంటే మీ హస్బండ్ బిజనెస్ అన్
ఆ మవో మా హస్బెండ్ చూస్తాడు
బానే ఉందా
ఉ
ఓకే ఓకే ఎరుక
ఓకే అండి మరి
సరే అండి మరింకన్
అ అ